హలో
హాయండి హాయ్
హాయ్ అండి బాగున్నారా
హలో
హలో ఆ వినిపిస్తుందండి ఇప్పుడు హలో
హాయ్ అండి
హలో ఆ వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తుంది
హా అదే అండి స్టాఫ్ కట్ అవుతుంది ఏంటి వాయిస్ అని
ఆ
ఆ ఏం చేస్తున్నారండి ఆ ఏం లేదండి టీవీ హా ఇప్పటిదాకా మీరు బిర్యానీ చేస్తున్నాను
నేను అల్లం వెల్లులపాయ అయిపోయింది పొట్టు తీస్తున్నా
అవునా ఆ ఎట్లుందన్న వాతావరణం ఎండలు బాగు తను
ఆ ఎండలు బాగున్నాయి ఏం వంట చేసిండ్రు
నేను ఈరోజు ఏమి వండానంటే టమాటమ్ మీది
అవునా నేను వంకాయ టమాట వండినా లే హ్మ్ ఇంకా పిల్ ఇవాళ సెకండ్ సాటర్డే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారా
లేదు వాళ్ళకు ఉంది స్కూలు
ఉందా
హ్మ్ హ్మ్ ఉంది వాళ్ళకి వాళ్ళకి సెకండ్ సాటర్డే ఆ సెకండ్ సాటర్డే హాలిడే ఇవ్వరూ అం
ఇవ్వరా ఆహా ఏ స్కూలు
స్కూల్ ఇక్కడ వివేక వర్ధని అని మీది
అవునా మాకు కు ఇస్తారు మా మావి ఆ మా పిల్లలకి ఇస్తారు
ఆహా ఎక్కడ ఏం చదువుతున్నారు
ఎ
అవునా ఆహా ఏ క్లాస్ ఉంది
తే ఘోరంగున్నాయి
అవునువును
ఫ్యాన్ బంద్ చేసుకున్నా హ్మ్ ఎంత ఓ వేడి వేడిగా అయితాంది
అవునువును మరి శ్రవణ్ దసలు
అదే అదే
నార్మల్ గా ఏం చేస్
వినిపించదేమో సరే నాష్టి చింగ్ చేస్తాండే ఎమ్ అదే మిషిని కుడుతా
స్టిచ్చింగ్ చేస్తార్
ఆ అవును బ్లా ఆ మ చిగా అంటే ఇగా మామూలు గట్ల బ్లౌజులు ఓన్లీ
బ్లౌజెస్
ఉమ్ ఓన్లీ బ్లౌజుల్ ఆ అంతే
ఒకవేళ మనం బయట మిషన్ కొనాలంటే ఎంత ఉంటదండి బయట ఆ మిషన్ కొట్టి మిషన్ కొనాలంటే ఎంత ఉంటది
ఎంత ఉంటేదింటే ఇప్పుడు ష అంటే మిషిన్ బట్టి ఉంటదండి మెషినీ క్వాలిటీని బట్టి ఉంటేది నేనైతే మామూలు గా శీలా మిషన్ తీసుకున్నా పట్లో అయితే ఫైవ్ థౌజండ్ కు వచ్చింది
అమ్మో ఇప్పుడు చాలా ఉండొచ్చు అయతే
ఆ ఇప్పుడు చాలా ఉండచ్చు ఓ ఫిఫ్టీన్ ఇయర్స్
అమ్మో అపుడు ఇప్పుడు ట్రిపుల్ అయినవల్
ఆ అవును త్రిపుల్ అయింది కావచ్చు ఆ టేనో ఆ లెవెన్ థర టీన్ ఇట్లా అయింది కావచ్చు మానయివవ తను కూడా టైలరింగ్ చేయిస్తాడు
టైలరింగ్ చెస్ చడా
అందుకోసం వస్తావని ఇగా అన్నాయనే ఇది ఈ కంపెనీ కొనిచ్చిండు షీలా బాగుం
అప్పట్లా ఉమ్ అంటే కరెంటిదా కాళ మనం తొక్కడమేనా
తొక్కడమే కరెంటిది కూడా ఉంది కానీ నేన తొక్క అక్కడమే తొక్కుతా రెండో యూజ్ చేసుకుంటా
ఆహా తిన్నారా ఆ మా మధ్యాహ్నం
ఆ తిన్నా తిన్నా కలిగున్న ఇవి ఎల్లి ఉల్లిపాయ పొట్టు తీస్తున్నా ఇ మిక్సీ పట్టుకోవాలి
ఆ
ఆ అవి పోయిన సండే తెచ్చినా అట్లనే ఉన్నాయి
అమ్మో ఇన్ని రోజులు అక్క మరి ఎందుకు తీయడంలో నైటయినా ఆ బైటైన కూర్చొని తీయొచ్చు గా
ఆ తీయచ్చు కానీ ఇగా అదో పని ఇదో పని మ్యారేజ్లివి ఉండే ఏ అదా అట్ డానికి వెళ్ళడము హ్మ్ రేపు ఒకటి ఉంది మ్యారేజ్, ఆ రేపు ఉంది రేపు బాగున్నాయి. హ్మ్ కానీ ఈ బాగా అంటే బాగా ఎండలు హ్మ్
అవును అసలే ఎట్ల పోవాలో అర్థం గాట్లే ఈ ఎండలకైతే
ఆ పోకుంటే ఒకవేళ పోతేనేమో ఎండలకి మనకు ఆ పోకుంటే ఎందుక్ పిల్ల గాల్లేర్
వాళ్ళని వాళ్ళు
వాళ్ళు బాగ కనిపించే ఎప్పుడైనా కలిసినప్పుడు మనం ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఆ పాన్ మళ్ళీ అడుగుత్ తే అంతే మొహమాటం అనిపిస్ తకి ఏం చెప్
ఒకరు కాదు ఇద్దరు కాదు అడిగినప్పుడల్లా కనిపిస్తునప్పుడల్లా అడుగుతానే ఉంటారు.
అడుగుతానే ఉంటారు మోహమాటం అనిపిస్తది ఏం చెప్పాలో అని.
అలానే ఉంటారు
ఇంకా మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తరు?
నేను పోస్
ఆ కాళీగా ఆ ప ఆ పని ఈ పని చేస్తారా?
ఆ పని ఈ పని చేసేసర్కే టైమ్ ఐద్ది.
అవును టైం అయిపోతది మరి ఇప్పుడు ఎండాకాలం కదా ఏమైనా పచ్ ఆ ఎక్కువ ఉంటది నిజం ని అది ఇప్పుడు బయట ఇప్పుడు ఆఫీస్ కి ఆ వెళ్ళే వాళ్ళు వెళ్తారు వస్తారు కానీ ఇంట్లో వాళ్ల పని అయితే ఒకటి మిగిలి ఉంటే అది అవ్వనే అవ్వదు.
అవును ఒకటి తర్వత ఒకటి వస్తానే ఉంటాయి
ఆ
హ్మ్ టైమ అయిన అట్టే కొనడం చేయడం మళ్ళా అది క్లీన్ చేసి మళ్ళీ మళ్ళా మళ్ళా వండే టైం అయితది
ఉ నువ వంట ఈ బోల్లు ఉడవడం బట్ టలు ఇవి మరి ఇప్పుడు ఆ ఇప్పుడు ఎండాకాలం వస్తంది కదా ఏమైనా వడియాలు గాని పచ్చళ్ళు ఏమైనా పెట్టుకుంట్రా
వడియా లేడ మే రాదు మీర్ ఎప్ మీరు చేస్తారా మీ సైడ్
ఆ చేస్తాను చేస్
ఏం చేస్తారు
ఆ బియ్యం పిండి తొని చేస్తా వడియాలు ఆలుగడ్డ అది పొట్టుదిస్ బియ్యం పిండి అంటే ఒక గ్లా అది కొలుతుంటది ఒక గ్లాస్ బియ్యం పిండికి ఆ ఎనిమిది గ్లాసులు వా టరు మరిగించి అయి బియ్యం పిండి ఒక గిన్నెలో కలుపుకొని అందులో అ
ఆ చెప్
హలో అందులో ఆ పచ్చిమిర్చి కొంచెం ఉ పచ్చిమిర్చి దన్ చేసి ఆ కారం వేయద్దు పచ్చిమిర్చి వెయ్యాలి పచ్చిమిర్చి చేస్తే వైట్ వస్తాయి కొంచెం జీలకర ఆ నువ్వులు ఓమ ఉప్పు ఇంట్లా వేసుకొని కలిపి ఆ అసరోచ్చిన నీళ్ళలో ఇది వేసి మరి మరిగించాలి కొంచం కొద్దిగా చలరి ఇంక
అంటే లిక్విడ్ అంతా లిక్విడ్ లెక్క వస్తదా లేకపోతే చిక్కగా ఇట్లా ముద్దలాగ ఐతదా
కదా అంబలి రాగిజావా ఎట్లా ఆ విధంగా ఉండాలి ఆ ఆ విధంగా ఉండాలి ఆ బయ్ వెంటనే మంచం వేసేసి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఉంటేది కదా ఆ చీర దాన్ని మంచిగా పిండేసే పచ్చిదాన్మినే ఒయ్యాలి
ఓ మళ్ళీ ఎండొ వద్దది గలాదు కూడా అంటే పచ్చి దానిపైన పోయేలా సారీ పచ్చిదివి ఇల్లా
ఆ సారీ పచ్చిగా ఉండాలి కాటం దాని మీద అయితేనే మంచిగా వస్తాయి లేకపోతే కవర్స్ ఉంటాయి కదా ఒక రెండు రోజు పడుతుది ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు లో మనం మళ్ళీ వాటిని తిరిగి తీయాలి నీళ్లు జల్లి తీయాలి ఆ రివేర్స్ చేయాలి ఆ మలనీ రివర్ చేసి నీళ్లు జల్తేనే వస్తాయి
ఓ లేపోతే
ఆ లేకపోతే అంటుకుంటేయి ఆహో ఈ ఒకసారి తెలు ఈజీ న మళ్ళా తీసి వాటిని వేరే దాంట్లో పెట్టి మళ్ళా ఎండ పెట్టాలి అట్లా ఆ రెండు రోజులు అయితుది ఆ త్రీ డేస్ అనుకో ఇగా అ మంచిగా ఎండ పెట్టుకోవాలంటే ఇంకా మ ఫోర్ డేస్ అయినా పెట్టుకోవచ్చు బాగా నిలువ ఉండాలంటే
టారు మారే
సగ్బియ్యంతోను కూడా రవ్వతోన కూడా
ఇది ఆలు అన్నారు ఏంటది ఆలు తోటి ఆలు అన్న దా ఆ
ఆ ఆలు అయితే హీజ ఇంకా ఇగో వావి చెక్కు దీసి ఆళగడ్డ ఇట్లా స్లసస్ంటాయి చూడ మనం ఇట్లా గ త్తం లా అదే ఆ దాంతోని చేస్తే రౌండ్ అప్ రౌండ్ అప్ వస్తాయి కదా సన్నగ పలసగా అవి ఏం చేయాలన్ కొంచెం ఒక గంజిలో నీళ్ళు పోసి కొంచెం మరుగాంగానే ఒ పొంగు రాగానే ఇవి వెేయ్యాలి ఆలుగడ్డ స్లైసెస్ అ వేయాలి కొంచెం ఉప్పేయాలి బాగా మరగబెట్టద్దు ఇవి ఒట్టిగానే ఆ అ జెస్టు
ఎంతసేపు ఉంచుతారు
ఒక రెండు నిమిషాలట్లా అ ఇన్లో ఓన్లో కు ఉప్పేసి తేలంతే తర్వాత ఇగా ఆ జల్లట్లో వేసుకోవాలే ఏ వీటిని ఎండలో ఎండ పెట్టుకోవాలి
ఆ ఆ ఉప్పె ఓకే దేదియా
ఆ మంచిగయితయి
అ సింపుల్ ప్రోసెస్ అ డైరక్ట్ పోయడం
ఆ నీళ్లలో మా బాగా మరిగించచ్చు ఎండలేసుడు ఒకటే రోజు ఈవినింగ్ వరకు ఎండిపోతాయి ఆ ఆయిల్ ఆ తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడం ఇవి పొంగయన్నట్టు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి
కలర్స్ ఎట్లున్నాయి అట్నే ఉంటాయి
ఆ చేంజ్ అవుతే టేస్ట్ ఉంటది ఆ మన ఇప్పుడు ఆ ఆ తర్వాత అదే వేయించి తీసిన తర్వాత దాంట్లో కొంచెం లైట్ గా ఉప్పును మళ్ళా పై నుండి కారం ఇట్లా వేడి వేడి మింద అందులో చల్లు కొనీ చల్లుకుంటే మంచిగా ఉంటుంది బయట అయి ఇప్పుడు చిప్స్ దొరకతన్నాయి కదా సేమ్ అట్
అవునా అవును అవి ఇలానే చెస్
ఆ ఇట్లనే చేస్తారు కదా ఆచ్చు కానీ బాగుంటాయి పిల్లలకి ఆ పల్సగా ఉంటాయి కదా సేమ్ కొన్నాటిలాగానే ఉ వేడి ఆట మీదానే కొంచెం ఉప్పు కారం చల్లాలి వాళ్ళు చాట్ మసాలా ఏమో చల్లుతారు కదా మనం కూడా చాట్ ఆ పొట్టు తీయాలి తీయకుంటే బాగుండేది
ఏమీ ఇంతా అన్యాయం ఎవరు ఇలా అని చెప్పాల మీకెంత ఆయిల్ సర్
ఉ ఫాస్ట్గా అయిపోతుది పెద్ద పెద్ద తెచ్చుకోవాలి
ఆ పెద్ద తెచ్చుకోవాలా ఇప్పుడు ఒక మామూలుగా కేజీ అట్లా తీసుకుంటే
ఆ రౌండ్ప్ రౌండ్ గా ఎల్లితాయి ఊ
సరే అండి నేను ఒక వన్ అవర్ తర్వాత చేస్తాను మీకు మళ్ళీ ఓకే
ఆ సరే అండి